హలో వినిపిస్తుంది చెప్పు
ఏం లేదండి చెప్పులు కొనుక్కుందాం అనుకుంటున్నా మీరు వస్తారా అండి షాపింగ్ కి
లేదు నేను మొన్ననే అ జియోలో ఆఫర్ ఉంటే పెట్టేసుకున్నాను
నాగూడ చెప్తారా మరీ అవేంటియో నేను కూడా కొనుక్కుంటాను
అంటే మంచి బ్రాండ్ వి కో చాలా తక్కువకొస్తే కొన్ని బట్టలతో పాటు అంటే మ్యాక్స్ బ్రాండ్
మక్స్ బ్రాండ్ అయినా మాకు మేము కూడా కొనుక్కుంటాం అండి మ్యాక్సి బ్రాండ్ మా దగ్గర పైసలు ఉన్న రోజులు
అదే అద ఏం లేదండి ఓ మూడు వందలు పైసలు పెడితే వస్తాయి
అంతేనా మూడు వందలే కదా తెచ్చుకుందాం నేను ఇంకా వెయ్యి రూపాయలు అయితే ఏమో అని కూడా పెట్టుకున్నా అనమాట
లేదు మూడు వందలే పెట్టుకోవాలి మూడు వందలు అంటే ఒక ఆర్డర్ అంతే అందులో దాంట్లో మనం ఎన్ని కొనాలి అంటే కొన్ని కొనాలిగా వస్తువులు అవన్నీ వస్తువులు కొం
అయితే మీరు కొనుక్కోండి మిగతాయాన్ని నాకేమో ఓన్లీ చెప్పులిప్పియ్యండి
యా లేదు లేదు
మా తెలివి బాగుంది కదాండి అసలు
చాలా వస్తువులు కోనుక్కున్నా దాంట్లోనే చెప్పులు కూడా ఆర్డర్ పెట్టుకున్నా
అయితే మా మే మేనమామది మేనమామ వాల్ల కొడుకండి ప్రేమించిండండి
ఎవరిని మిమ్ములన
పిల్లగా అంటుంది చెప్తుంది ది అయితే మర్దల్ అంటే ఆమె వేరే ఆ క్యాస్ట్ అనమాట తొమ్మిది సంవత్సరాలు అంటా అండి ప్రేమ సచ్చిపోతు సచ్చిపోతా అంటా అంటండి ఇప్పుడు పెళ్లి చే పోతే అయితే ఎంగేజ్ మెంట్ చేసినాం అనమాట మొన్ననే ఇగ
మరి పెళ్లి ఎట్లా వాళ్ మర్
కాదు మర్దల్ కాదండి వేరే క్యాస్ట్ ఆ మె ఈయననేమో ప్రేమించిండు
కే
పిల్లని ప్రేమించిండండి వాళ్ళ స్కూల్లో ఆమె చదువురాదు ఈయనెకి చదువురాదు సరిపోయిందండి కానీ ఆయనకి ఆయనకంటే ఆమె కి జాబ్ ఎక్కువ వస్తది అనమాట ఈయననేమో తక్కువ జీతం ఆయనకి ఎక్కువ జీతం
కాదు మరి ఎట్ల ఒప్పుకున్నారు లాస్ట్
ఇగ మా అత్తమ్మ ఇగ అంటే వాళ్ళిద్దరి కొక్కడే కొడుకు అండి మేన మామకి ఒక్కడే కొడుకు అనమాట ఇగ వాళ్ళు ఏం చేస్తరుఅండి కొడుకు చచ్చిపోతా అంటే ఇగ చచ్చిపోని అని అంట్రా కాదు గదా చ అందుకే పెళ్ళి ఒప్పుకున్నారు మా డాడీ షాక్ అయిండండి మా నాన్నగారు అసలు ఇంత తొందరగా పెళ్ళేంది నా బిడ్డకే పెళ్లిగాలే నీకెందుకు ఇప్పుడే పెళ్ళి అం టాండు అంటే మా మే న మామ కొడుకని మమ్మీ వాళ్ళ సైడ్ అనమాట ఇక్కడ కాదు ఇక్కడ వాళ్ళు కాదు వేరే దగ్గర మా పెద్ద మా అక్కయ్య ఉంటది జూడండి ఒక సారి కాలేజ్ దగ్గరకి అట్లా వచ్చేది అప్పుడు
ఆ ఆహ్
ఆమెకి కూడా మామ కొడుకు అయితాడు నాక్కూడా మామ కొడుకే
ఓక్కే అండి
అవునండి
సరే ఇంక చెప్పండి అట్లా ప్రేమ మా దగ్గర కూడా ఏ మామ కజిన్ కూడా ఒక అమ్మాయి ఆమె వేరే కం దేశంలో ఉంటాద్ ఆ అమ్మాయి కూడా ఇట్లనే వేరే ఒక క్యాస్ట్ ఆయనని ఆ లవ్ చేసింది.
అవునా ఏమైంది మరి క్యాస్ట్ లవ్ చేసిరుగా
ఆ అట్లా ప్రేమిస్తే ఏమైంది వాళ్ళు అంటే మరీ తక్కువేం కాదు మాకన్నా నెక్స్ట్ అంటే మాకన్నా కొంచెం కింద క్యాస్ట్ వాళ్ళు అంతే చెయ్యొచ్చు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్లు ఒప్పుకొనిండరు
ఒప్పుకోలేదా
ఆ ఆలమ్మ నాన్న ఒప్పుకుంటలేరు
ఏం కాదండి ఒప్పియాలి కానీ అట్లా అని లేచిపోద్దండి మరి గలీజ్గా
ఒకే రూమ్ లో ఉంటునారండి వేరే దేశంలో అంటే కలిసి ఉంటారు కదండి ఒక పది మంది కలిసి అట్లా లైక్ దట్ హుమ్ అట్లుంటున్నారు ఇంకా అందుకే ఇగ ఇక మా కూడా వాళ్ళ బత్ వల్ల మాకు కూడా ప్రెషర్స్ వస్తున్నాయండి అంటే
ఇంట్లో పెళ్ళిలా
ఆ అంటే
అవునండి మా ఇన్ మా ఇంటికాడ ఒక ఆమెని అంటే మా నానమ్మని అడిగి అడిగిరంట మా నానమ్మని అడిగిరంట ఇరవై లక్షలు ఇస్తారా కట్నము ఎదురుగ అంటారంట
హుమ్
ఇరవై లక్షలు ఇస్తారంటండి పెళ్ళి చేసుకోవాలంట మనమే
అహా వాళ్లు ఇస్తర మీకు
వాళ్ళు ఇస్తారంట కానీ వే నాకొద్దండి గవన్నీ పంచాయితులు ఏ వద్దండి పెళ్ళిళ్ళ వద్దండి పెళ్ళిలు పేరెంటాలు
ఆ మొన్న మీరు చేసుకుంటామ అన్నారు కదండి
అట్లా అంటాంమండి అన్నంత మాత్రం పెళ్లి అయిపోతుందా అండి మరి బలే చె
వచ్చే సంవత్సరమేనా వేసుకోవాల్సిందే కదా
చేసుకుంటా వచ్చే సంవత్సరం కదాండి వచ్చే సంవత్సర కదా ఆపై వచ్చేవత్సరం చేసుకుంటండి నాకు ఉద్యోగం రావాల మ నాన్నకి మామ్మకి జీతం ఇవాలి అప్పుడు పెలి
ఓకే సరే అండి
ఎమ్
మాకేవో ఈ రోజు శనిగలు ఏదో పెట్టిన రండి
మాకు ఈ రోజు మా అమ్మగారు ఏం చేసారు తెలుసా అండి స్నాక్స్ కి ఆ మోరంగ గడ్డల్ హుడ్కబెట్టిు
అ ఆ పెద్దగడ్డలు తిన్నారా అవి చాలా మంచి
చాలా ఇష్టం అనమాట మహాస్తల్లా దొరకదు
దాంట్లో పోషకాలు చాలా ఉంటాయి
అవునండి మా స్నేహితులు తెలుసా అండి మేమైతే ఒక ఐదు దూరం ఉంటామ అనమట మా గ్యాంగ్
ఆ
ఏమైందంటే మీ ముగ్గురు మూగవే ఒక్కొక్కటి ఉంటదండి ముగ్గురం ఒకళ వేరే ఇంకా ఇద్దరేమో వేరే అనమాట అయితే ఆ ముగ్గురం కలిసి
ఉంటారు
ఏంటంటే వాలు రండి బయటికి తినడానికి మేముేమో తినడానికి ఖచ్చితంగా పోతాం అనమాట ఎప్పుూడు మడిలలోనే తినేదాండి ఎప్పుడు మండీలు మండీలు మండీలు అంటారండి ఒక పోరు అయితే
అవునా అండి
సారీ అండి పిల్ల
ఆ సేమాకు మా దోస్త తులు ఉండేటళ్ళు మేము కూడా ముగ్గురం ఉండట వాళ్ళము
మీకు తొమ్మిది మంది ఫ్రెండ్స్ అన్నారు చూడండి ఒకసారి అప్పుడు
ఆ
పండొ ఒకసారి నా
ఆ ఆ తొమ్మిది మంది మొన్న మేమందరము మా ఇంకొక ఆ తొమ్మిది మందిలో ఒక అమ్మాయి పెళ్లి సి అంటే పెళ్లి ఉంది అయితే కలుద్దామని అందరం కలిసినాము ఎక్కడంటే మేము మా ఫ్రెండ్ తో ఒక ప్లేస్ లో తింటుండే ఫుల్ వాళ్ళ హాస్టల్ పక్కన ఒకటి చైనీస్ బండి అయితే అక్కడికే వెళ్ళి తిన్నాము రెండు రోజులు వాళ్ళ హాస్టల్ చూసినప్పుడు అల్లా అదే గుర్తొచ్చింది అక్బా నా ఫ్రెండ్స్ తో నటు తింటుండే
అవునా అండి అయితే మళ్ళీ మీర అందరు కలిసి వెళ్ళండి నీ మీ పెళ్ళి అంటేమంటారు ఒక పా మళ్ళా పెళ్ళయింది కదాండి పెళ్ళయినా మళ్ళా వస్తారా అండి మళ్ళా మీ పెళ్ళికి
అంటే ఈ సిక్స్ మంత్స్ లో చెస్కుంటే వస్తామన్నారండి లేదంటే ఈ ఆరు నెలల్లో వేసుకోకపోతే వాళ్ళగురు రారు వెళ్ళిపోతారు ఆమె వేరే దేశం వేరే దేశంకి వెళ్ళిపోతుంది
మా స్నేహి కాలేమో వేరే దేశం నుంచి వస్తుంద అనమాట
ఓకే నేను కూడా నేను నేను పెళ్లి చేేసుకుంటే నెక్స్ట్ ఇయర్ అంటే అచ్చ సంవత్సరం పెళ్లి చేేసుకుంటే ఆ మా మా దోస్తు రమ్మంటానండి మా దోస్తు కూడా బయట ఉంది
ఆ అవునా రా అమ్మ వస్తదా ఆంటీ మీకోసం వస్తదా
ఇంగ రాదు ఏమో అంటే ట్రై చేయ్యమనాలండి అంటే ఆమె మళ్ళీ అంటే అమ అమ్మ ఈ సంవత్సరం వస్తుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా రావచ్చు అప్పటికనది చదువు అయిపోతది
పక రారండి అక్కడక్కడనే జాబ్ చూసుకుంటారు
జాబ్ చూసుకుంటారు కానీ ఒక గ్యాప్ అంటే కొంచెం సమయం ఉంటది కదా
అవునవునండి ఈ రోజు మా ఇంట్లో మా నాన్నమ్మ ఇడ్లీ చేసిందండి ఎంత బాగుంది తెలుసా ఇప్పుడు కూడా తింటున్నా అనమాట రెండు పూటలు
ఏం చేసింది మీ నాయనమ్మ
ఇడ్లీలు ఇడ్లీలు
ఇడ్లీలు
హ్మ్ హ్మ్
ఉమ్
ఇంత బాగునే తెలుసా అండి నానమ్మ టేస్ట్ నానమ్మ చేసిన వంట చాలా బాగుంది అన్నమాట
ఆహాహా
నానమ్మని ఒక్కొక్కసారి నేనై తిడతా అండి కానీ మంచిదేలేండి ఒక్కొక్కసారి అయితే
ఆ
నాకి ఇడ్లీ పెట్టినప్పుడు మంచిది నాకి ఇడ్లీ పెట్టకపోతే మంచిది కాదు ఇక టరు అండి ఇక నానమ్మళ్ళ అన్నాక మన కాడనే ఉంటారు కదా
అంటే మీ చిన్నన్న దగ్గర ఉండ
ఆమ చిన్న న మా మా బాబాయ్ ఉంటడుండి మా బాబాయ్ మా పిన్ని వాళ్ళు ఆ ఆమె ఒక దగ్గర ఉంటారు వాళ్ళు లేనప్పుడు మా దగ్గరకు వస్తది అన్నమాట మీ మీ నానమ్మలు మీన మీ దగ్గర దగ్గరనే ఉంటారా అండి
మ నాయనమ్మ మాతోనే ఉంటుండే అండి కానీ ఆయన ఆమె ఇప్పుడు లేరు
అయ్యో చచ్చిపోయరా అండి
చచ్చిపోయింది లాస్ట్ ఒక
మీకు మీకు బాధ అయితుంది కదా అండి అయితే ఇప్పుడు గుర్తు చేసినందుకు బాధ పడకండి ఇప్పుడు ఇగ
బాధపడను లేండి
హ్మ్ బాధపడ్డ ఏం కాదులేండి మంచిదే ఎప్పుడు సంతోషంగా ఉండొద్దు దండి లైఫ్
ఆ మీకు ఇంకొటి చెప్పలేదండి నేను ఇట్లా ఒకటి పెళ్ళి సంబంధాలు వచ్చినాయని చెప్పాను కదా
ఆ చెప్పండి అవును
అయితే నేను ఇట్లా అసలు ఓకల్ తొని ఇట్ల నాకు సెక్ట్ అయితది ఇట్ల అయితది అంటే ఆ చేసుకుంటానని అనుకోలేదండి
అవునా
ఎందుకంటే మాకు చిన్నప్పటి నుండి ఒకతనుని చేసుకుంటని అందరికి తెలిసే అండి మా ఇం
అవునా ఆ
కానీ లాస్ట్ కి వస్తే వాళ్ళని అడిగితే వాళ్ళని అడిగితే వాళ్ళం వాళ్ళకి ఇంకా ఇల్లు లేదండి ఇంక ఇల్లు కట్టుకోలేదు వాళ్ళు
ఇప్పుడు మీరు ఓకే అయిందా అండి పెళ్లి సస్పెన్స్ లొ పెట్టకండి నా
అయితే ఈ వాళ్లని అడుగు తే వాళ్ళని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అడుగుతె వాళ్ళు మేమూ మాకూ ఒద్దూ అని అన్నారంట అండి ఇంక మా అమ్మా ఏమో ఏదో దేవుడి దెగ్గరికి పోతరు కదాండ్ దె అమ్మలు పొయ్యి అక్కడ అడుగుతె కూడా వాళ్లిద్ ఇద్దరికి ఏం సెట్ కాదూ వాళ్ మళ్ళీ తొందర్నె విడిపొతరూ
ఓయమ్మో గివన్నీ గూడ అడిగి పిస్సరా అండి మీ ఊర్లొ జాతకాలు
ఆ ఏమొమ్మో నిన్న మామి స్టోరీ చెప్పింది మా అమ్మ
అండి మా అమ్మ కూడ గిట్లనె గో స్టోరీలు ఆ పెళ్లి చేసుకో అంటారండి మా మా ఊర్ల ఇంటికి రావాలంటె భయ్మై తాంది గి పెళ్ళిళ్ల గోల
నేన్ చెప్పినా కదా అండి ఇప్పుడు వేరేదేదొ చూస్తున్నామనీ అంటె నాకూ అ కొంచెం మాటే ఉండే దాని పైన ఫస్ట్ దాని పైనా ఇంక ఏం జరిగిందని అడిగేసరికి నేనె స్టోరీ అంత చెప్పింది చెప్పేసరికి ఇంక నాక్ దాన్ పైన ఫస్ట్ దానిపై ఇంట్రెస్ట్ మొత్తం పోయిందండి
అవునా అండి అంటె మీకిష్టమా అండి మరి ఆయన
ఆ మేమెప్పుడొ చిన్నప్పట్ నుండి అన్కున్నామండి చేసు
అవ్ నా మీరు ఎప్పట్ నుంచో మాట్లాడుకుంటురా అండి ఆయనతోట్ మరి
అంటే మేము ఇంటరొ టెన్త్ నుండి ఇంటర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు మాట్లాడుకున్నామండి డి పదో తరగతి నున్ తర్వాత మాట్లాడుకోలేదు పదో తరగతి తర్వాత మాట్లాడుకోలేదు అండి ఛీజ్ అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత ఎందుకంట అయిన వేరే దేశం ఎళ్లిపోయాడు వేరే దేశం వెళ్ళిపోయండండి ఇంక అప్పట్ నుండి మేమ్ మాట్లాడుకోలేదు అందుకే మీక్ తెలీదు లేక్పోతె మీక్ కూడ తెలుస్తుండే అండి ఒకే అండి బాయ్